హలో ఆ ఏం చేస్తున్నావ్
ఏం చెయట్లా ఊరకే ఉన్నా ఇదిగో ఈడు బొడ్డోడు ఉన్నాడు కదా. ఊ ఎవరు పోన్ చేశిందీ అని అడుగుతున్నాడు. అమ్మో అమ్మ కొడుకూ నాన్న కొడుకూ అని చెప్తున్నాడు. నీ పేరేంటి అని అడుగుతున్నాడు.
ఆ మమ్మీ ఏం చేస్తుంది.
తిన్నరా మీరు మమ్మీ వంటరూమ్ లో వంట చేయకుండ ఉంది.
డాడీ
డాడీ పావ్ అదీ పామూరెళ్ళీ ఎళ్ తాడన్ పాముూరెళ్ళాడు.
దేనికి
పామురెళ్ళాడ్ ఈ రోజూ పామూరు పాటేల్ది కర్మ ఐతే ఎళ్ళాడు పామురు పాట్వల్ది అదే అనితావొచ్చింది జూడు.
ఎవరు పామురు పాటోళంటే ఎవరు
ఎవరో నాగు
పామురు పాటోళంటే ఎవరు ఏ ఊరు పామురు పాటోళ్ళు.
ఆ ఇదీ ఈ ఊరు మార్కాపురం మార్కొండాపురం. అదే మార్కొండపురం ఆ ఆ మార్కొండా.
పామూర్లో ఉంటరా ఏంటి ఆళ్ళు పామూరులోనా కర్మా.
ఆహా పామూర్ర్లో తీసుకొని ఎళ్తారు. బెడ్షీట్ అయి తీసుకోవడానికి టవళ్ళు బెడ్షీట్లు.
కెళ్ళాలా మనమూ
ఆ తీస్కోనెళ్ళద్దా వెంకటేశర్వ మావయ్యగ్ గాని ఎయ్యాలి గదా. మనోళ్ళకేసారుగా డబ్బులతో ఊ
ఇప్పుడు ఎళ్ళాడా పాముర్కి అయితే.
ఆ తీసుకొనీ అటు నుంచ్ అటు అంతా ఇంట్లో చాలున్నాయి మమ్మీ తీసుకొని ఎళ్ళు అందరు అత్తే ఏసెయ్ చాల ఉన్నాయ్ మనకొద్ద్ చ్చునీయే ఊ ఊరకు వేస్ట్ గా పోతెయ్ కదా డబ్బులు ఎందుకు ఇప్పుడస్లే ఖర్చులూ. చాలున్నాయి గదా అనీ తీసుకబొమ్మంటే ఆ డాడీ మామూలు బెడ్షీట్ షీట్లు తీసుకొన్పోవచ్చు గద వాళ్ళేశినై అయ్యే గదా అయ్యొద్దంటా నువ్వూ అమ్మమ్మ దెచ్ పెద్ద పెద్దయి డబుల్ కార్ట్ బెడ్షీట్ అయి కావాలన్నాడు డాడీ, మమ్మీ ఉండి అయి ఎందు కు అయి మనకు బనుకొస్తయి ఇంట్లో బెడ్ మీద ఏసుకోవడానికి అయి ఈయనన్నది అందుకని ఇంకా ఏం వద్దు ఇంగా వద్దులే నేను పామరి బోయి కొనుక్కొని బొతాను అనిచెప్పి పామురు పోయినా.
తక్కువ రేటుయి ఏవోటి వస్తాయిలే, అయి తీసుకెళ్ళేస్తే సరిపోద్ది వాళ్ళ అందరు ఏం అన్
బెడ్ షీట్లు ఉన్నయి దాంట్లో ఒక రెండు టవల్లు రెం ఒ బెడ్ షీట్ ఎత్తుకొని పోయింటే ఎందుకు అగో అందరు అయ్యే అని తీసుకెళ్ళింది ఊర్లో తెలుసా, మొన్న అందరికి వచ్చినలా ఇన్నిన్ని మో పుడు మోపుడు వచ్చినయి కదా ఏం చేస్ కుంటరు అందరు. అందరు వచ్చినయే ఆసందుతో ఇప్పుడు అయి ఏమో కూడా డాడీ తోటయితే వంప్ పింది ఇంట్లో ఉన్నయే ఆ లచ్చుమ్ బాయ్ పా అమ్మా అంటే వదిన ప్రెగ్నెంట్ అని ఎళ్లకూడదు అన్నారం
ఆహా ఎప్పుడెళ్తుంది ఊరికి ఎళ్తుంది అంటనా. ఊరికి ఎప్పుడు ఎళ్తుందంటా.
తిర్నాల్ అయిపోయినాకే పోద్దిలే ఇంక ఇప్పుడు ఎందుకెళ్ళేది. అన్న రావట్లేదంటలే మొన్నా ఇప్పుడైతే వ వచ్చేవాడంట మాములుగా ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఐదో తేదీ క దా వాళ్ళంటా అదే నాలుగో తేదీ వాళ్ళ బామ్మరిది వాళ్ళందరు డు పుట్టెంటుకలు అంటా ఆహా పుట్టెంటుకలకి తిరుపతి ఎల్ తురంటా అందరు కా కార్ తీసుకొని ఇంకా వాళ్ళ అందరు ఎళ్ళిపోతా ఆహా ఇంకా అన్న ఒక్కడే అయిపోతడు కదా, వాళ్ళ అమ్మ కూడా ఆడికి ఎళ్తది కదా. ఫంక్షన్కి ఇంకా అన్ వదిన దగ్గర ఎవ్వరు లేరు ఇంగ ఆమే ఒక్కటే ఇంట్లో ఉండిద్ది కదా.
హ్
అందుకని ఇంగా రానన్నాడం ట అన్న ఇంగ ఆ రోజే వాళ్ళు ఎళ్తుండే ఇంకా వదిన ఒక్కల్నే వదిలేసి ఎ ట్ట వస్తడు ఇంకని రానన్నారు ఇంకా అదే వాళ్ళు వచ్చినాక ఏమన్నా తీసుకొని వెళ్తాడేమో. తిర్నాల్ అయిపోయిన తర్వాత నిదానంగా ఎళ్ళిద్దను. వంట అంట ఏం చేసావు?
వంటా అదే కూర ఉం చిక్కుడుకాయ గోరుచిక్కుడుకాయ.
ఆహా
కుక్కర్లో ఎసేసా పని అయిపోయింది.
మాకేం కూర చేస్తుందో మమ్మీ. ఏం కూర మా.
రాత్రే గోడ్చిక్కుడుకాయలు వొ ల్చి పెట్టాము అత్తయ్య, నేను ఇద్దరం కలిసి ఆ వొల్చి పెట్టాము అదైతే ఇం కోసే పని లేదుగా నాకు డేట్ వచ్చి కొంచెం గాడ్పునోప్ ప్పి కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. రాత్రి వచ్చింది.
మమ్మీకి ఇప్పుడు వచ్చింది డేటు.
హ్ ఇంగ సరే అని ఒ
నాకు రాలా నా కు కూడా తొందరగా వచ్చి అయిపోతే బావుండు. తిరనాల కన్నా అయిపోవాలి లేకపోతే తిరునాళ్కు అడ్డురావు కానీ తిరునాళ్ అయిపోయినాకయిన వొ
హ్
నా అదే నేనే నిన్నట్ నుచ్చి తర్నాలు కడ్రాక్ రాకుండా ముందే అయినా అయిపోతే ఒకటో తేదీ మూడో తేదీ కల్లనా
ఏనో తేదీ నీకొచ్చింది.
పోయిన్ నెల ఎన్ని నాకు వచ్చింది. తొమ్మిది ఏమో ఎనిమిదో తొమ్మిదొత్
హోరి నాయనా మరి ఇంత ముందు యేడొచ్చేది నీకు
హుహ్ పండు చెరనల్ ఐదో ఆరు ఏడో గదా.
హుహ్
అయ్యాయో
రాదులే అప్పటికైతే, నీకు ముందు వస్తదా మా
నాకు ముందే ఎప్పుడ్ ముందేమ్ రాదు నాకు ఎప్పుడు. ఏప్ నాకు మొన్నడ్ దా కా ఇవదే ఈ నెల పోయ్ నెల లేేట్ అయింది మింగాక్ కా వచ్చింది గానీ లేకపోతే ఆ మీగక్ పోయింటే ఒచ్ చది కాదు ఇంకా లేట్ అయ్యేది ఆ ఈ నెల లేట్ అయింది గానీ అంత్ ఇంత ముందు నా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మూడు నాలుగు నెలలు బానే వచ్చింది మే కరెక్ట్ టైంకి ఇరవై ఆరే వచ్చేది.
ఆ మనం ఎదురు జూసినప్పుడే అది లేట్ వచ్చిద్ది. ఎప్పుడైనా అంతే మ నాపైనల్
టే ఆ కరు అదే మధు గుడంత్ దే అంటుందో కరెక్ట్ టయానికి వచ్చేదే నీకు ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి కరెక్ట్ ట వతుంది కదా ఎప్పుడ్ తొడం ఈ మునేళ్ళు ఇరవై ఆరే ఒత్ చ్చేది మళ్ళీ ఏంది మారిపోయింది అంటున్నాడు.
ఉహ్మ్
ఆ ఎవనో రావడంగ్ తొందర రావడానికి తిను మంచిగా ఏమన్నా తినేద్ ఉంటే తొందరగాతే రావడానికి తిను మంచి యే ఆ నంటన్నాడు. ఆ ఆహా ఉమ్ ఆ మళ్ళీ అప్పుడు ఉ
ఏం గాదులే అప్పటికి రాకపోతే రాకుండా రొండ్ టాబ్లెట్ ఏస్తే తప్పదు. ఇంగా ఎవరు దానిక్
అదే నేను చెప్పా ఏం కాలే నువ్వు ఎందుకు అసలకి మా నీ ఎందుకో దీని గురించి నువ్వ ఎందుకు ఆలోచిస్తున్నావ్. నువేవన్న వేరే పనులు ఏవన్నా జూసుకో దీ వెంచి నువ్వేమ్ ఆలోచిచ్చా మాకు నీకెందుకు మేమ్ ఏదో ఒకట్ జాస్త్ ఉంటాం కదా అనే ఇను ఇగా యట ఆలోచించకుండా ఎటు ఉంటరు అంటే మళ్ళీ ఇబ్బందయిది గాద్ దా ఆంట్ ఆ నాంటన్నా ఉహ్మ్ అంతే ఏం కాదులే అబ్బా.
రాకపోతే రొండ్ రోజులు ఏసుకుంటవ్ ఆ వ్రత్ త్తము ఆయన్ రెండు రోజుల్లోకా రాకుండా ఉంటే జాలు.
ఏ జెప్పా ఏమనదంటే మామూలు టాబ్లెట్లు ఏం గద్. లేబ్బాని మింగేది హోమియోపతి దయ్ తెప్పించుకున్నాను మాకు తెలిసిన ఓళ్ళు ఉంట్లే
ఆ ఆగడానికి కాదుగా
రావడానికి ఓ ఒకవేళ రాపోయినంద్ అనుకో ముందే మింగుతాను ఒక వారం పది రోజు ముందే ముందే రావడానికి లేకపోతే రాలేదంటే క రెండు రోజులు డో టాబ్లెట్ ఏసుకుంటే ఇది అయిపోద్ తి ఏం కాదు లే అబ్బా ఒకసారికి అని అన్నా సరేలే అయితే అని అన్నాడు ఏం కాదు
ఈ నెల వచ్చే నెల వచ్చే దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు పదో తారీఖు తర్వాత వస్తునిందను కో ఇంగ ఆ టైం నువ్వు మింగినా నీకు ముందేం రాదు ఉమ్ ఇంగ మింగకుండా అప్పుడు ఏం చేయాలంటే రాకుండా ఆగేదానికి ఏసుకోవాలి ఆ రెండు మూడు రోజులు అలాగా లేదు ఒకవేళ ఒకటంత పద ఐదో తారీఖి లోపేగాని వస్తనింది అనుకో ఈ రెండు నెలలు వస్తే అప్పుడు ఆంనువ్ ఈసారి ముప్పై యో తారీఖు కట్లగే చేసుంటే రెండు మూడు రోజులో వచ్చేసి చిద్ది పదో తారీఖు లోపు అయిపోద్ది ఉమ్ నీకు ఈ ఈ నెల వచ్చే నెల్లో చ్చే దాన్ని బట్టి
ఆ మొన్న మింగాక మూ రెండు రోజులకేమో వచ్చింది
అయితే ఒకటో తారీఖు లోపే ఏసేసుకో వచ్చిద్దేమో లేకపోతే ఈ నెల
ఊరికెందుకు మే అసలు అబ్బో ఏం కడుపునొప్పి వచ్చుది తెలుసా అది మింగితే బో కడుపు లో నొప్పి తల్లో నేను ఆడున్నప్పుడు గూడా సారి అట్టే మేడం ఇస్తే ఏసుకున్నా కడుపు లో నొప్పి వస్తది కాపోతే మళ్ళా దానివల్ల ఏమే సైడ్ ఎ పెట్లు ఏముండవు అంత మంచిదే కానీ కడుపు నొప్పొచ్చుద్ది తల్ల రెండు రోజులు అదే నా బాధ
అ
ఓ నీకేం తెలుసు కడుపులో నొప్పి మా రెం రెండు రోజులు బా నొప్పి పుట్టిద్ది అడుగు అ పిల్లని గూడా మే నొప్పి పుడు తలా కడుపు లోప్పి ఏ ఐపోయినట్టుందే కాలు
హలో